హేలో వినిపిస్తుందా మీకు వాయిసు
వినిపిస్తుంది మీకు ఓకేన నా వాయిస్
ఆ ఇప్పుడు కొంచెం ఓకే బానే వినిపిస్తుంది
కి కానీ
అలా ఐపోయిందా మీది హలో
అయిపోలేదండి ఇంకా వర్క్ ఉంది
ఆహా అంటే మీరే చేస్తారా మీ ఇంట్లో వర్క్ మొత్తం
లేదు లేదు కొన్ని కొన్ని నేను కొన్ని మా మమ్మీ ఇల హెల్ప్ చేస్తూ ఉంటా మా మమ్మీకి
ఉమ్ ఉ ఉ ఉమ్
ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందామా మనం
ఉమ్ మీరే ట్రిప్స్ మీరేదన్నా ట్రిప్స్ కి వెళ్ళారా
లేదండి ఇంత ఇంకా ట్రిపులు ఇప్పుడు కాదు చాలా డేస్ అవుతుంది ఒక సిక్స్ మంత్స్ అవుతున్నదండి వెళ్ళి
అవునవును అంటే నార్మల్గా మీరు ట్రిప్స్ కు వెళ్తూ ఉంటారా ఎప్పటికి కూడా
ఏదో ఒక్కోసారి తీసుకెళ్లమంటంమండి బడ్జెట్ ని బట్టి నాకిప్పుడు బడ్జెట్ లేదు వెళ్ళట్లేదు
అవునా అంటే కొంత మంది బాగా ట్రావెలింగ్ బాగా ఇష్టపడతారు కదా
అయ్యయ్యో బడ్జెట్ చూసుకోలేదు మనం కూడా ఉండుంటే సో ఏమన్నా బడ్జెట్ ఉంటే పోకుండా అవివు టే వెంట
మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లాంటివి ఏమీ లేదా హలో హలో
జాబ్ కోసం సెర్చింగ్ అండి ఇంకా జాబ్స్ ఏమీ లేవు సోర్స్ అఫ్ ఇన్కమ్ లేదు
ఆ అంటే ట్రై చెయ్యకపోయారు వర్క్ ఫ్రోమ్ హోమ్ జాబ్స్
వర్క్ ఫ్రం హోం అన్నీ ట్రస్టెడ్ లేవు అన్నీ ఫ్రాడ్స్ ఉన్నయ్ ప్లస్ మన సెల్ఫ్ ఆ మనమే అమౌంట్ పెట్టాల్సి వస్తుంది
అవును చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి చేసుకున్నరు కదా మీకు కూడా కొంచెం బెనిఫిట్ ఉంటుంది కదా దాంతో ట్రై చేయకపోయారు సారీ
ట్టి కొన్ని ఫ్రాడియ్యి వస్తున్నాయి లైక్ చేసినాక వర్క్ చేసినాక పేమెంట్ ఇవ్వట్లేదు
అవునా అంటె మీరు అన్నీ ఎక్స్పీరియన్స్ చేసారు ఆల్రెడీ
ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసా
అవునా అయినా ఇప్పుడు అందరూ ఇక అంటే జాబ్స్ లేవని అందరినీ కూడా యూస్ చేసుకోడానికి ఇక చాలా వరకు ఏదో ఒకటి చెప్పి ఆళ్ళతోటి వర్క్ చేపిచ్చుకుంటా ఉన్నారు ఇరా ఇలా లాస్ట్ కి వచ్చే వరకు శాలరీస్ లేవు అది అని ఏదో ఒక సాకు చెప్తూ ఉన్నారు హలో
వి
వినిపిస్తుందా
వాయిస్ బ్రేక్ ఐతుంది
సిగ్నల్ ఉంది మాది మంచిగానే మీ దగ్గర ఒకసారి చూడండి
ఓకేనా
వినపడుతుందా
ఆ వినిపిస్తుంది
అ ఇకా అంటే మీ హాబీస్ ఏంటి
నార్మల్గా నేను బుక్ జాయి వింటాను సాంగ్స్ వింటాను
అంట ఎలాంటి స్టోరీస హారర్ వా ఎలాంటివి బాగా ఎక్కువ చదువుతారు మీరు
నార్మల్ స్టోరీస్
రీసెంట్ గా ఏమన్నా స్టోరీ ఇ చదివారా
ఏ హలో
నార్మల్గా స్కూల్ స్టలో కాలేజీలో ఉన్నప్పుడు లైబ్రరీకి వెళ్ళి బుక్ చదువుతూ ఉండాను ఇప్పుడు అంతా ఎక్కువ చదువట్లేదు
అవునా అ ఇట్లాంటి టైప్స్ ఆఫ్ స్టోరీస్ అంటే ఇంట్రెస్ట్ అని అనుకుంటారు కదంటే ఎట్లాంటి ఆ ఇవే చదవాలో అని కొన్ని ఆ హారరా ఫన్నీ ఉంటాయి ఎట్లాంటి
కామెడి వ కొన్ని స్టోరీస్ లక్ మ డౌట్ స్టోరీస్ లేకపోతే చిన్న ఉన్నప్పుడు కొకడయిలు ఉన్న మనకి స్టోరీస్ అట్లా ఉంటాయి చూడండి
హోటల్స్ హోటల్ లైక్ అట్లా తీసుకకో బాగుంటాయి అవును నేను కూడా విన్నాను బా ఇంట్రెస్టింగ్ చిన్నప్పుడు బాగా చూసేది
అవునా బాగుంటాది
ఆ అవే వాడు ఇంటికె ల్ కరిలో కొన్ని తీ పెడుతా
అవును బాగుంటాయి నప్పుడు బాగ్ చాలా వరకు నైన్టిస్ కిడ్స్కి బా చాలా స్టోరీస్ ఉంటాయి
నాకంత ఇంట్రెస్ంగ్ బ
అలాంటి స్టోరీస్ నిను కూడా విన్న చిన్నప్పుడు బాగా చూసేది అప్పుడు అంటే ఇట్లా ఇంత పెద్ద ఇంటర్నెట్ అలాంటివి ఏమి ఉండకపోయేది కాబట్టి ఎక్కువ స్టోరీస్ చదవడానికి మనం బాగా ఇంట్రె చూపెట్టేది బుక్స్ మీదనే బాగా ఇంట్రెస్ట్ చూపెట్టేది
న్ని మొబైల్
అవును చిినప్పుడు నేను కూడా చాలాసార్లు లైబ్రరీకి బాగానే వెళ్లేది కానీ ఇప్పుడు మొత్తం అన్నీ కూడా మన అరిచేతుల్లోకే వచ్చేసినట్టు అయిపోయింది బిజీనేస్ కూడా బాగా ఎక్కువగా పెరిగిపోతుంది దాని వల్ల అందరికి హ మీరు వాయిస్ వినపడట్లేదండి
ఓకేనా
ఆ ఇప్పుడు వినపడుతుంది
అ
లో వస్తుంది మళ్ళీ లో మళ్ళీ వినబడుతుంది మళ్ళీ లో వస్తుంది వినబడుతుంది
ఏం నాకు కూడా మీ వాయిస్ అట్లానే వస్తుందండి
అవునా సిగ్నల్ ప్రాబ్లెమ్ అనుకుంటా
ఈ మధ్య ఏమన్నా మీరు చదివారా బుక్స్
ఈ మధ్య స్టోరీస్ ఒకసారి చదువుదామని చెప్పేసి బయటికి వెళ్ళినప్పుడు బుక్స్ ఇచ్చినప్పుడు బుక్స్ ఉంటాయిగా అంటే నీతి కాధలు అట్లన్ దిలయన్ స్టోరీస్ రాబిట్ ఉన్ను తాబేల్ స్టోరీ
అవునా
ఉంటాయి కదా అలాంటి బుక్స్ తీసుకున్నాను ఆ ఒక టూ త్రీ స్టోరీస్ ఏ చదివాను ఇంక అసలు టైం లేక వాటిని పక్కకు పెట్టేేశాను ఇగ అదే ఇలా అవుతుందనీ చెప్పి హ హలో
వినిపించట్లేదా
ఆ ఇప్పుడు వినపడుతుంది ఒ సారి వాయిస్ వినపడట్లేదు ఒకొక్క సారి విన్
హ అండి
ఆ అంటే నేను ఆ మీరు ఈ మధ్య ఏమన్నా లైక్ మీకు తెెలిసినా వాళ్లెవలన్న స్టోరీస్ చెప్పడం విన్నారా మీరు అంటే ఇట్లా జరిగింది అట్లా జరిగిందని చెప్ స్తారుకదా ఇంటి దగ్గర మన ఇంటి దగ్గర నార్మల్ గా
ఇదం ఇ నలో బయటికికుూ వెళ్ళాము నాకంతాచ్చ ఇవాల్ కానలాంటి
తెలిసినవాళ్లు స్టోరీ చెప్పారు అకా చిన్న వినబడుతుందా వినిపిస్తుందా ఇది
ఆ కొంచెం లో ఉంది క్లారిటీ లేదు వాయిస్ హలో
వినబడుతుందా
ఆ ఓకే
చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారా హలోో చిన్న పిల్లలు ఇలా ఎవరైనా ఉన్నారా అంటున్నా హలో ఏం వినిపించట్లేదండి నీ వాయిస్ మొత్తం లో లో అసలు మొత్తం ఏం వినిపించట్లేదు చాలా సైలెంట్ అయిపోయింది ఏమైందో అర్థం అయితలేదు సిగ్నల్ ప్రాబ్లమా మరి ఏం ప్రాబ్లమా తెలియడం లేదు ఆ ఇప్పుడు వస్తుంది మళ్ళీ మళ్ళీ కట్ అయిపోతుంది
అయితే సిగ్నల్ ప్రాబ్లం మట్టుంది ఇక్కడ ఈ గ
సిగ్నల్స్ ఏమన్నా జంప్ అయితుందో ఏమో తెలీదు మర ఒకసారి అయితే చెక్ చేసుకోండి
మ సిగ్నమ్ అయితే బాగానే ఉంది మరి ఏమై
ఆ ఇప్పుడు వస్తుంది అ మొత్తం సైలెంట్ అయిపోయింది మీ వాయిస్ అసలు కొంచెం కూడా ఏమీ వినబడలే నాకు హలో
వై
ంకా మరి ఎందుకు ఇట్లా అవుతుందో తెలియదు కాని చాలా వరకు స్లో మస్తు లో వినబడుతుంది మీ లంచ్ అయిందా
తిన్నామండి మీరు తిన్నారా
నా ఇంతాకు ముందే కొంచ లేట్ అయిది ఈ రరోజు మ్రిఊడి తక్ ముందదిన్నా
ఏం స్పెషల్
వంకాయ కర్రీ గుత్తి వంకాయ మాది మీది మళ్ళీ వాయిస్ినవాళ అట్లా సరే అండి ఉంటాం